హలో
వినిపిస్తుంది అండి
ఆ వినిపిస్తుంది బ్రో మీకు
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది అండి బాగున్నార దా
ఉ బాగున్నాను మీరు ఎలా ఉన్నారండి
నను కాలేజ్ అయిపోయింది వచ్చినాను ఓకే మీరు చేసినార డిన్నర్
డిన్నర్ ఇంకా లేదు టైం పడుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతుంది
ఓకే ఓకే ఓకే డిన్నర్ మేము ఇంకా చెయ్యాలండి టైం పడుతుంది నాక్కూడా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం హెవీగా ఉంది
మ్మ్ ఉహు ఓకే
ఏం చేస్తున్నారు మీరు డిన్నారు స్పెషల్ లు
డిన్నర్ స్పెషల్ ఏం చేయలేదు ఇవాళ గొంగూర్ పచ్చడి చేస్ ా ను సంగడి చేసుకున్నా
ఓకే ఓకే ఓకే గోంగూర పచ్చడి ఇంకాది అరటికాయ తాలింపు అయితే బాగుంటది
ఆ ప్రై ఏం చేయలేదు ఆ గొంగూర పచ్చడి మొన్న మార్కెట్కి వెళ్ళాము సో అందుకని చెప్పి కూరగాయలు అన్నీ తీసుకొని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ తీసుకొని కొంచెము లైక్ ఫస్ట్ ఏవైతే పాడైపోతాయో వాటిని ద్దమోనని చెప్పి ఇవాళ గోంగూర పచ్చడి త్వరగా ఆకులన్నీ ఇదైపోతాయి కదా అందుకని చెప్పి దాన్ని చూస్ చెస్ అన్నమాట
మ్ ఓకే ఓకేే మ్
ఎక్కువైయపోతుంది
అవునవునవును మా అక్క ఎప్పుడు ఆ బటర్ మిల్క్ తాగుతా ఉంటుది నన్ను తాగమంటంది నాకేమో బటర్ మిల్క్ అంటే అవును బటర్ మిల్క్ ఎందుకంటే నాకు పెద్దగా పడద పడదంటే పడుతుంది ఆ దాని బదులు వేర దేవనాలి ఒకాటి తీసుకున్నట్టు చేసుకుంటాన అన్నమాట
హ ఇది క్యారెట్ జ్యూసు బీట్రూట్ జ్యూస్ సు లైక్ సంథింగ్ అలాంటివి ఏమ వస్తుా అది కూడా కొంచెం హెల్త్ కొంచెం బాగుంటంది వుంధి
కొంచెం కాదు చాలా బాగుంటుంది క్యారెట్ జ్యూసు అవును అవును అవును అవును కరెక్ట్ చాలా మంచి స్లో కానీ తాగితే చాలా మంచిది క్యారెట్ అక్వుచాలి నేను ఏం చేస్తానంటే క్యారెట్ బీట్రూట్లు కాచి చేసుకుని తింటాను అనమాట తినడం అనేది కొంచెం అంటే మనము నమిలి తింటే దాన్ని ఎక్కువ అబ్జార్బ్ అయి ఎక్కువ ఎనర్జీ వస్తుందని చెప్తారు అది కరెక్టే
అవును అవును బాడీలో పార్ట్స్ అన్ని కొంచెం మూవ్ అన అవ్వచ్చు
మూవ్ అవ్వడం కాదు మన సెలైవ ఉంటుంది కదా దా నట్ టిలూ అది మిక్స్ అయినప్పుడు ఎ ఆంటె ఈజీగా డైజెస్షన్ అవుతుంది ఎక్కువ ఎనర్జీ వస్తుంది అంటాం అంటే బయట వాటర్తో పోసి మిక్స్ చేేసి తాగడం కంటే కూడా మనస్సు ఎలా వ్యాయితే చే అయితే మనకి ఎక్కువ ఎనర్జీ వస్తుందని చెప్పేసి అంటారు ఎక్కువ అబ్జర్బ్ అవుతుంది
క్యారెట్ అయితే ఒకే తింటాము ఈ బీట్రూట్
బీట్రూట్ కూడా చాలా బాగుంటుంది రదారు చేస్త కుండి మీరు ఒక ఒక చెప్తాను చూడి బీట్రూట్ తి అంటే మీకు బ్లడ్ చాలా ఎక్కువ వస్తుంది అని మీరు అనుకుంటే మీరు బీట్రూట్ ని ఇష్ట పడతారు
ఆహా
సిమిలర్లీ క్యారెట్ తింటే సారి క్యారెట్ కాదు ఐ మీన్ కర్రీల కరీల అంటే కాకరకాయ్ కాకరకాయ తింటే మీకు షుగర్ రాదు అని ఎవరయిన చెప్పినారనుకోండి.
ఆ
కాకరకాయని చాలా ఇష్టపడతాం ఇ చాలా ఇష్టపడతాం డాక్టర్ దగ్గడ పోవడం కంటే
నేను కర్రీ విత్ సంగటి చేసుకుంటే బాగుంటుంది కర్రీ కూడా బాగుంటుంది బ్రో ట్రై చేసారా ఎప్పుడన్నా కర్రీ మీరు తిన్నారా అవునా
నాకంత ఫ్రైయ్యే
ఆహా ఓకే మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా గేమ్స్ ఆడేవాళ్ళ ఆబ్వియస్లీ గేమ్స్ అనేది అందరు ఆడతారు లైక్ మీకు ఏ గేమ్ అంటే ఎ పోయొస్తము.
ఇష్టము అంటే అన్ని గేమ్స్ అంటే ఇష్టం కానీ ఎస్పెషల్గా ఇష్ట గోళిలు అంటే బాగా ఆడతాను ఆ ఆ థింగ్ ఏంటంటే నేన్ ఏ గేమ్ అయిన శ్ స్టార్టింగ్లో నేను నేర్చుకునేంత వరకు నేను కొంచెం డిస్టర్బ్ అది కొంచెం కంఫర్ట్ గుండదు. వన్స్ నేర్చుకున్నానంటే అంటే అలా చెప్పడంమని కాదు కాని వన్స్ నేర్చుకున్నానంటే నేనే టాపు అది చదువుల విశ్శంలో గాని
దేంట్లో అయినా కానీ అది కాదు ఫస్ట్ ఫస్ట్ ఎవరికన్నా నేర్చుకునేంత వరక్ ఇంట్రస్ట్ ఉంటుంది ఆ తర్వాతా ఇంట్రస్ట్ పోతుంది అరే నేర్చ్ నేనుళ్ళ ఎప్పుడన్నా ఆడుకోవచ్చులే వచ్చు అంటే మీరు ఆపోజిట్ గా ఉండారు.
అవును నేర్చుకునేంత వరకు అవునవును అవును. మామూలుగా ఎగ్జాంపుల్ ఏందంటే బొంగరాలు ఆటంటే తెలుస బొంగరాలు ఆడ్డం.
బొంగరాలట అవును అవును
ఆట స్టార్టింగ్ లో నాకు రాదు తర్వాత ఎంత ఎం టే ఇష్టం అంటే నేనే టాప్ దాంట్లో కొట్న్నానంటే అంటే అది ఖచ్చితంగా బంగారం పడిపోతుంది అంటే అది ఆడతారులే చేట్లో వేసు చకుంటాను బంగరము బాగా చేస్తున్న తర్వాత బంగారలు చెప్తాను నేను
ఆ అంటే మీరే ఓన్గా ప్రిపేర్ చేస్తారు
ఊహన్ ననే చెక్తాన్ బంగరాలా తెల్స ఎలా చెక్కాల లో
తార కదా అప్పుడు అది క్రాక్ క్కవుదా ఆ
స్తారంటే దానికి చెప్ప తనండి వ్యాపతి ఉంది కదా వ్యాప పా వ్యాపక పోయిి గాని
ఆ
యాక్చువల్ వ్యాప్కుయ్యే యూజ చేస్తాం అంటే మా తెలుసి వేప కొయ్య బాగుంటుందనమాట వేప కొయ్యలో ఏం చేస్తారు వేపా కొయ్య ఒకటి సిలిండర్ కల్ షేప్ లో ఒకటి చేసుకుంటారు అనమాట ఇప్పుడు సీల కొడతారు సీల కొట్టేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏ షేప్ లో కావాలో ఆ షేప్ లో చెక్కుంటా
అ ఓకే
ఎంత బల్లే చెక్కవను చాలా బాగా చేక్కి చిన్నప్పుడు అదే పని దాన తర్వాత చిన్న ఇప్పుడు ఈ బంక మట్టితో బడ్లు చేసేవాడిని
బంక మట్టితో
బండ్లు ఆ బస్సు లారి
ఆ ఓ కె ఆ ఓకే ఓకే ఓకే అర్థమయింది
తా వుంటే నాలగా ఎవరు చేయరు ఆ టైమ్ లో అంతే ఇప్పుడు బొమ్మలు చేసే విషయంలో కూడా అంతే అంతే నా తర్వాతే ఎవరైనా అంటే తర్వాత అంటే అంటే మనకి ఏంటంటే ఇక్కడ అన్న మీరు అనచూ ఎందుకు అలా అం అంటున్నారు అంటే మనకు ఒక పీరియడ్ ఉంటుంద అనమాట అమృత గాడ్ ఆ అదేదో అంటారు ఎంటారు ఒక్కటం టారు అన్న మాట అమృత గడియలు కాదు అమ్ అమృత తే యోగం అనే ఒకటి ఉంటంది అనమాట సంథింగ్ అది ఆస్ట్రాలజీ లో
ఆహా
ఆ టైమ్ పీరియడ్ లో నువ్వు పట్టిందే బంగారం అంటారు నువ్వు ఏది చేస్తే అందులో సక్సెస్ ఏ సో ఆ సక్సస్ చుండే నాకూ బిటెక్ లో బిటెక్ అయిన తర్వాత మళ్లీ ఎంటెక్ అయిన తర్వాత కూడా నే పట్టిందల్లా బంగారమే మళ్ళా కొన్ని ఫైవ్ ఇయర్స్ వరకు నాకు కు కొంచెం కష్టాలు వచ్చినాయి మళ్ళీ నేను పెట్టినందాల్ల బంగారమయింది. ఇదంతా కూడా మీరు అంటే మీరు నమ్మర్ తర్ లేదో నాక్ తెలీదు జాత్ జాతకాలు గ్రహాలు ఎఫెక్ట్ అవన్నీ జరుగుతాయి. థాట్ ఇస్ ఎవ్రిథింగ్ ఇస్ ట్రూ
అవును అంటే వీటిని కూడా మనము అవ్ను టెం మొత్తం హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అని నమ్మడానికి లేదు ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ పి చాన్సెస్ ఉన్నాయి కదా దా నమ్మడం కొంతమందికి జరగచ్చు కొంతమంది జరగచ్చు
నమ్మకపోండి అదైతే ఉంది కానీ మీరన్న ఆ ఆ చెప్పండి
టి మీకు ఓకే అనిపిస్ తా ఉంది
ఆహా ఇంకొక విషయం ఏందంటే నాకు జరిగింది అని నేను అబ్జర్వ్ చేస్తున్నాను కొందరు అబ్జర్వ్ చెయ్యరు అంతే మీకు అర్థం ఔతాఉందా కొన్ని విష్ టల్లో ఇక్కడ మే మేము ఉంటే మా ఫిలాసఫీ ఎలా ఉంటదంటే ప్రతి దాంట్లో దేవుని యొ క్క చెయ్యి ఆ యొక్క దేవుని యొక్క ఏమంటారు దాన్ని ఆయన చెయ్యి చూడండి ప్రతి దాంట్లో ఆయన యొక్క ఏమంటారు దాన్ని
అభయం ఇస్తూన్
ఆ ఆ ఎక్సాక్ట్లీ ఆయన హస్తం చూడండి ప్రతి విషయంలో ఆయన హస్తం చూడండి ఆయన హస్తం ఎంత ఉందిని అబ్జర్వ్ చేసినట్లయితే ఆ మనక్ ఉమ్ అంటే మీ లైఫ్ లో మీరు అబ్జర్వ్ చేసినా నాకు తెలీదు బట్ జరిగేటువన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే అవును కరెక్టే కదా ఇది కరెక్టే కదా అన్న ఫీలింగ్ వస్తుంది మీకు ఎప్పుడైతే మీకు ఎగ్జాంపుల్ చెప్ తను జస్ట్ ఏమనుకోకండి చీకట్లో ఆ ఆ చీకట్లో అన్నీ సమానమన్ మాట చికట్లో మీకు అన్ని సమానమే గనిపిస్ కదా అంటే ఏ ద్ అన్ని ఓక్ కల సీకటి చీకటి ఆ ఆ చీకట్లో ఏది మొత్ మొందరు అందరు చీకట్లో అందరు ఏ కలర్ కనిపిస్ తర్వా చీకట్లో బై బేసిగ్గా ఆ అల్మా ఇప్పుడు లై లైట్ వేశారనుకో ఎవరు సార్ వాల్ హిందీస్ జుల్ కలర్ కనిపిస్తారు కదా ఎక్జాక్ట్లీ అజ్ఞానంలో ఉంటే అందరూ ఒకటేగా కనిపిస్తారు అజ్ఞానం అంటారు దాన్ని చీకటి అంటాం అజ్ఞానము నాలెడ్జ్ లేకుండా ఉండటమ్ ఇప్పుడు జ్ఞానం వచ్చినాన్ కొండి వీలింగ్ లాంటిది ఆ జ్ఞానమునక్ తెలుస్తుది ఎవరు ఎలాంటి వాళ్ ఓ తెలుస్త అది
ఓకే ఆ యా సూపర్ చెప్పారు ఆ
ఆ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ అన్నీ వస్తాయి మన దగ్గర అంటే ఐ మీన్ చాలా ఈజ
ఆ బొమ్మలు బొమ్మలు తయారు చేసుకునే దగ్గర నుంచి అంటే మీరు మీ చిన్న నాటి తనంలో బస్సులు లారీలు లైక్ అలాంటివి చేసారు ఇంగ మేము అభిస్ లీ లేడీస్ కాబట్టి మేము వంటకు సంబంధించినేటివి తయారు చెస్ కునే వాళ్ళం అనమాట మేము కూడా వినాయకుడిని ఎప్పుడన్న చేసారా మీరు లైక్ వినాయకుడిని తెచ్చుకునే కదా ఆ మట్టితో ఆ మట్టితోనే కదా కొంచెం బుడిగీలు కూడా చేసు ము సో అవన్నీ నీట్గా చేసి పెట్టుకొని ఎండబెట్టి
ఉం
అన్ని నీట్ గా అప్పుడు ఆడుకుంటా ఉంటే మనం తయారు చేసు కున్న ఆ ఆట వస్తువులతో మనమే ఆడుకుంటూ ఉన్నప్ ప్పుడు ఆ పది మందిని పిల్లల్ని పిలుసుకొన తాడుకుంటున్నప్పుడు ఆ కిక్కు వేరే లెవెల్ లో ఉంటుందన్నమాట
మీరు చిన్నప్పుడు చేసిన చిన్నప్పుడు చేసిన నా గుర్తులేదు చేసి ఇంత్రం
ఓకే అంటే ఈ స్కూల్ డేస్ లో కానీ అంటే మీకు మీరే స్వయంగా చేసుకొని ఇంట్లో దేవుణ్ణి పెట్టి పూజించారా అని అన్నాడు
నేనైతే చేయలేదు మా తమ్ముడు చేసినట్టు గుర్ నాకు మా తమ్ముడికి ఎలాం టి కూడా ఇంకా బాగా చేస్తాడు వాడు మా తమ్ముడు కూడా డ్రయింగ్ చాలా బాగా చేస్తాడు
ఆ అదే అదే మామూలుగా కొంతమంది బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే స్వయంగా విగ్రహాలనే తయారు చేసుకొని వాళ్ళు తయారు చేసుకున్న వి విగ్రహాలేని నట్టింట్లో పెట్టుకొని పూజిస్త స్తారనమాట అప్పుడు వాళ్ళకి ఎం త హ్యాపీగా ఉంటుందని టే హ్యాపీగా ఉంటుంది కదా దాని గురించి చెప్
ఇంకా తర్వాత గోలీలు ఆడటంలో కూడా అనమాట
ఆ గోలీలు లైకు గోలీలా అ ఉంకోటి తమ్స్ అప్ ము కాయిన్స్ ముతులుంటాయి కదా వాటితో కూడా ఇప్పుడన్నా ఆడరా థమ్స్ అప్ ఇప్పుడు మనము కూల్ డ్రింక్స్ తాగుతాం కదా కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు ఆ క్యాప్ ఓపె పన్ చేేస్తాంగాద ఆ క్యాప్స్ అన్నింటినీ కలెక్ట్ చేసుకొని ఒక రౌండ్ గచ్చి ఆ రౌండ్ లో దాన్ని పెట్టి ఆ ఇది ఇట్లా కొడతారు కదా రాయి ఎత్కొని అట్లాంటి అడేరా ఐడియా ఉందా
ఆహాహ అది ఆ అవునవునవును చేసేవాళ్ళం
ఆ లేది
చేసేవాళ్ళపు